హలో ఆ హలో వినిపిస్తంది మీకు వినిపిస్తందా
ఆ వినిపిస్తంది
ఆ
ఏం చేయలేదు మేము సినిమా చూద్దామని ఇప్పుడే
ఆహా
ఆ చూస్తా నిన్న కొంచెం చూసినాము ఇంకా చూడల్లా సగం సగముంది
ఆ మీరు ఏం ఆ మీరు ఏం సినిమాలు చూడలే దా
నేనా చూసినా
ఆ
ఎంత బస్లు ఇట్లన్నాయ అంత అందంగా ఉన్నాయి
మీ వాయిస్ ఎందుకో సరిగ్గా ఇనిపియడం లేదు ఎందుకు
ఆ
ఆ ఎందుకో వినిపియడం లేదు
ఇప్పుడు కూడా వినిపియ్యట్లేదా
ఆ అంటే సరిగ్గా వినిపియడం లేదు వినిపిస్తాంది కానీ స
అంటే జర్నీ చేస్తండా కదా
ఆ ఏం మీరు ఎక్కడికైనా ఎళ్తాన్నారా
తస్త
ఓ అందుకని వెళ్తా అంటే మీరు ఆ దారిలో నింటారు కదా గా విన్ పీడం లేదు ఆ ఆ అయినా సరే ఇకా అదు మాట మాట్లాడు
ఆ హా
ఆ అయి ఆ తిన్నా నువ్వు తిన్నావా
ఊ నా కల్ చేద దెబ్పదగిలింది నా కాల్కి ఏదో దెబ్బ దగలిందా
అవునా అయ్యో ఏమైంది
ఏమో ఏదో కూటీందో అర్థం కావ్ అట్ల దానికి‌ అది ఏమో అయింది ఏమో ఎర్రగా అయిపోయింది
అయ్యో
ఊ అంట రెండు రోజులు షూసేసు కోవడం వల్లనో ఏమో మరి
అవునా ఆ దెబ్బ
ఒక సింగర్ ఒక సింగర్
ఆ అవునా ఆ అయ్యో ఏం కాదులే అది ఏమన్నా ఆయింట్మెంట్ అట్లా పూసుకుంటే తగ్గిపోతుంది ఏమో
పూసుకోవాలి ఇంటికెళ్తే
ఇంగా ఆ ఇంటికెళ్తే ఇంటికెళ్తున్నారు కదా ఇంకా ఇంటి దగ్గర ఏం కాదు ఇంట్లో ఏమన్నా చూస్తారు ఆ అంటే ఆ
ఎప్పుడైనా కింద పడితే పసుపు రాసేది గుర్తుందా
ఆ ఆ అవును ఇంకా కాఫీ పొడి కూడా పెడతాండె
కాఫీ పొడా
ఆ అంటే పెద్దగా దెబ్బ అంటే ఎట్ల బొ కా అట్ల పడితే
ఆ జస్ట్ ఒక్క ర ఓయి తెలియదు ఏందో నల్లగ అయింది
ఆ ఏం కాదులే తగ్గిపోతుంది
అదే ఏమైనా సజెషన్ ఇస్తవని చెప్తున్నా
ఆ ఇన్ఫెక్షన్ అయితే ఏం అ ఏమన్న అయ్యే అట్ల అయితే చూపించుకుంటే సరిపోతుంది ఊ
అదే అదే అనుకు కుంటానా
ఆ ఇంకా ఏమి మీరు ఇంటికి వెళ్తా ఉన్నారు కదా బాగా ఫుడ్ బాగా తింటారు మనింటికేగా హలో ఆ ఇంటి దగ్గర మీరు ఆ
అన్ని ఐటమ్స్ నచ్చినవి ప్రయత్నించండి
ఆ అవును అవును
అదే ఇందుకే ఆ ముందంత అది చేసుకోండి చేసుకోండి వస్తది ఇంటికి పోతే గోడువా ఏం కాదు ఏమో అక్క
అవును అవును
మా ఆయన పెట్టిండు
ఆ ఇంకా మళ్ళీ నీ మాకి దగ్గర్లో మా అక్క పెళ్ళి ఉంది అన్నమాట వచ్చే నెలలో అట్లా ఆ వెళ్ చా వెళ్తా ఇంకా మళ్ళీ ఇంకా అట్లే ఇంకా అన్నీ ఉంటాయి కదా ఎక్కువ పండ్లు అన్నీ ఉంటాయి అప్పుడు
అట్లే షాపింగ్ చేసినవా
ఆ అంటే ఆల్రెడీ ఉన్నాయి బట్టలు తీసుకుంటే ఊరి కె ఇంకా హల్దీ ఫంక్షన్ ఒక్క దానికి తీసుకోవాలి.
అవునా ఓకే ఆ
ఆ అ నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినవ పెళ్ళికి
వెళ్లిన నేను ని రీసెంట్ గా మా మామయ్య ది పెళ్లంటే వెళ్లిన
అవునా బాగ జరిగిందా పెళ్లి
చాలా అసలు బాగ జరిగింది హల్ది బాగా ఎంజాయ్ చేసాము సాంగ్స్ పెట్టి డ్యాన్స్ కూడా వేసాము నేను అయితే
వేసినవా డ్యాన్స్
ఇష్టం ఫుల్ మాములుగ కాదు అస్సలు
అవునా ఆ ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నింటారు కదా ఇంకొచ్చిన్నింటారు ఆ ఇంకా రీల్స్ అందుకె ఏమన్నా చేస్
ఊ అదే అంటే రి రిల్స్ అంటే నార్మల్గా ఈ అబ్బాయిలు ఎంత నేర్చుకుంటరక్క అమ్మాయిలు నేర్చుకుంటూ వస్తే అట్లా చేసామ తే
అవునా బాగుంటుంది అట్లా
మా నాన్న కూడా చేయ్ని అక్క పెళ్లి లో
ఆ చేస్తాం మేము కూడా
డ్యాన్స్
ఆ ఇంక అంతే ఇంక నీళ్ళు చల్లుకుంటా అసలు నీళ్లు అందరూ బాగా చల్లుకొని బాగా ఎంజాయ్ చేసన్నారా మీరు
ఉంటాయి కదా అవి కూడా తెప్పిచ్చినారు.
అవునా ఆ
ఆ నిదే కొట్టుకుండేది ద దూరం నుంచి కూడా ఇస్రే సై ఎవరన్న మింద
ఆ అవును అది చాన
చాలా అది పిల్లలు అయితే నాకాల్ల నాకాల్ల అని కొట్టుకుంటూనే
ఇంకా పెద్దోళ్ళకంటే
అదే
ఆ ఆ ఆ ఆ
కాకీదీ ఇది
ఊ మ్ ఆ ఆ అవును లే ఈ మధ్య లో హోలీ అయింది కదా బాగా చేసుకున్నారా మీరు హోలీ అయ్యింది కదా
ఆ హ లేదు చేసుకోలేదు టైం లేదు ను కాలేజీ పోయింటివ చేసుకోలే నువ్వు
కునినాము
ఆ అంటే రంగులు ఏం చల్లు కోలేదు మామూలుగా నీళ్లు ఉంటాయి కదా
ఆ
ఆ నీళ్లు సల్లుకునినాము అంటే ఆ అందులో మాకి దా ఆ రోజు ఏమైందంటే ఊరి కె మామూలుగా వేరే అక్క నా పైన కొన్ని పోసింది నేను అక్క పైన కొన్ని పోసిన అట్లా చిన్న చిన్న అసలు బకెట్ బకెట్ ఏత్తేసి పోసేసుకుంటాన్నారు ఆ అసలు మో మొత్తము మూడు రూమ్ లు కలిపి పోసి పోసి పోసి పోసి పోసి
అదే పౌడర్ పూసుకోలే
ఆ హ పౌడర్ అంటే ఏం పూ లేదు అప్పుడు చిన్నప్పుడు పూసుకుంటాంటిం పౌడరు ఇంకా ఏ
కూడా హాస్టల్ లో ఉన్నప్పుడు పౌడర్ కలకి దొరక్కుండా పౌడర్ వేసుకుండేది
ఆ అవును కానీ ఇప్పుడు ఇంకా అందరూ రంగులన్నీ జల్లుకుంటారు కదా ఇంకా వినాయక చవితికి అయితే ఇంకా అసలు ఇంత బాగుంటాను నేను
ఆ మనం తయారు సుకుంటే కలర్స్ అవి బెటర్
అవును అవును వినాయక చవితి కూడా చాలా బాగా పూసు కుంటారు మీరు వినాయక చవితి బాగా జరుపుకుంటారా హలో
ఆవు
వినాయక చవితి బాగ్జరు
వినాయాకచవితి కి నేన్ చెప్పు మే ఫేవరెట్ పండుగ అంటే వినాయక చవితినేమో అనుకున్న
ఆ అసలు నిమజ్జనానికి మేమయితే డ్యామ్ దగ్గరికి పోతాంటిమి.
అవును మాకు ఐదు రోజలు జేస్త్ స్తారా మా ఇంటి దగ్గర అయితే ఐదు రోజులు ఆడే ఉండేది నైట్ చేతే మా అమ్మొల్ల కొనేచ్చది. పెన్నార్
ఆ
వస్సవ రావా అనీ నేనైతే రానంట అంతే
ఆ
ఆడే ఉండేదేప్పుడు ఇంకా మళ్ళ మేం చిన్న పిల్లల్ అందరం కలిసి ఒక బొమ్మ పెట్టేది.
ఆ అప్పుడు బాగుంటుంది అది చానా
అదే చానారీ
ఆ ఇంకా మేమైతే చిన్నప్ అప్పుడు ఇంకా ఎక్కువ చల్లేసు కుంటారు ఇంట్లో ఆ ఊర్ల్ ఆడవాళ్ళందు వేసి అట్ల ఇట్ల వాళ్ళు పూసుకొని వాళ్ళు ఇంగ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అబ్బాయిలతో పోలిస్తే
ఓకే
ఉంటారు కద వ వాళ్ళు ఇంకా బాగా పూసుకొని అంతా కొంచెం ఎటకారంగా మాట్లాడతారు కదా వాళ్ళు జో
నిజమే పెద్దోళ్ళు అయితే ఇంగ అంతే ఆ
ఆ నిజంగ అసలు లాగి లాగి పూసి పూసి పెడతారు.
అవును. చాల బాగుంటాయి అవన్ని మెమరీస్గ
ఆ అవును.
తిపి గుర్తులన్ని బాగ
అవును అప్పుడె ఇంగ చాన బాగుంటాండే. నేనైతే వినాయకుడు ఉండి ట్రాక్ వేరే ట్రాక్టర్ ఎక్కను అం
హుహు అవున ఇది శ్రీరామ్ నవమి గుర్తుందా శ్రీరామ్ నవమి. కైతే మేము చిన్నగ ఉన్నప్పుడు ఎల్కేజీ ఆ టైమ్ లో మా ఊర్లో అయితే నైట్ నుంచి పొద్దున్న వరకు ఊరేగింపఎస్తారు. ఆ పానకం తాగుత బొరుగులు తిన్ పొద్దన్ ఇంటికి వచ్చేలకి నిద్రపోతా ఉంటాం. ఆ ట్రాక్టర్ లొనే.
బాగుంటుంది ఆ పానకం పోస్తానే ఉంటారు. అసలు పోసిపోసి గుడికి పోయిన పోయినప్పుడు అల్లా అందరు తోస్తారు అందరు పోస్తానేమ్
అవును హుహుహు స
ఇంక ఇప్పుడు దగ్ దగ్గరలో వస్తా ఉంది కద శ్రీరామ్ నవమి. ఉగాది తర్వాత నే ఆ మాకి గుడిలో ఇక్కడ పులిహోర, చిత్రాన్నం పెరుగన్నం, బెలమన్నం పెడతారు అసలు బాగ చేస్తారు కళ్యాణం
సర్లే
సరే మరి ఆ సరే బాయ్. అవును